హలో ఏం చేస్తున్నావ్?
ఏం లేదు. నువ్వు?
ఏం తినలే తిన్నావా?
ఆ తిన్నా. నువ్వు తిన్నావా?
తిన్న తిన్న ఏడున్నావ్?
ఇంట్లో.
అవునా!
మ్
ఏం చేస్తున్నావ్? ఏం ఏం కర్రీ?
మ్
ఏం కర్రీ?
అర్థం కాలే. పప్పు
ఏం కర్రీ అంటున్నా?
పప్పు పప్పు.
పప్ప స్పెషల్ ఏం లేదా నేన్న ఫ ఫెస్టివల్ కదా!
ఆహా అట్లేమి ఉండయి మాకు.
అవునా!
ఇంక? స్
అయినా నిన్ ఏదో అంటున్నావ్ కదా ఫేస్ గి సోప్ ఏందది?
సో మమ్మీకి ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తుండ.
ఎంది అంటే ఫేస్ మీదనా?
ఆహా కాదు లెగ్స్ కి. డ్రై స్కిన్ అంటే, తను చెప్పింది ఏంటంటే డ్రై స్కిన్, చాన డ్రై ఉంటె స్కిన్ ఎట్లా ఎట్లయితదంటె అంటే, స్కిన్ మొత్తం తిన్ అయితదంట. తిన్నయి మొత్తం లెగ్స్ మీద ఇట్ల బ్లాక్ అయితది. అది ఎక్కడ మొత్తం మళ్లీ ఇంకో దగ్గర ముట్ తే ఇన్ఫెక్షన్ అయితది.
మ్
తన అనుమానం కాదు. సో డాక్టర్ డర్మెటాలజీస్ట్ దగ్గరికిల్లిన్ తె అతను చెప్పిండు. వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ అట్ల అయితది. డైసీ చాన ఉంటాయని చెప్పేసి చెప్తే, కొన్ని సోప్స్, ఫేస్ వాష్ ఇట్లా సజెస్ట్ చేసిండు అన్నట్టు.
మ్
ఎస్ సో
ఫేస్ వాష్ అయితే, కాలుకేం అవసరం?
డ్రా డ్రై స్కిన్. ఓకె నార్మల్గా చెప్త. మమ్మీది చాన లైక్ డ్రై స్కిన్ వాళ్ళు ఇవి వాడాలి అని చెప్పి సజెస్ట్ చేసిండు
మ్ హు
మమ్మీది టూ మచ్ డ్రై స్కిన్ సో సోప్స్ అండ్ క్రీమ్, ఫేస్ వాష్ గిట్ల సజెస్ట్ చేసిండు.
మ్ హు
అ
ఆహ
మ్ అందులో పియర్స్ అన్న డావ్ సోప్ ఇట్లా సజెస్ట్ చేసిండే ఆయిల్ ఆయిల్ క్వాంటిటీ ఎక్కువున్న సోప్స్ వాడాలి డ్రై స్కిన్ వాళ్ళని చెప్పేసి
నాది ఆయిలీ స్కిన్ ఆయిల్ అన్ ఆయిల్ అని కాంబినేషన్ అనుకుంటా నా స్కిన్ మోస్ట్ సైడ్ కి కూడా ఆయిల్ ఉంటది మరి నేను పి ఎస్ పి వాడుతన్నా ఏం కదా
టూ అది ట్యూమర్ ఆయిల్ కన్సిస్టెంట్ ఉంటది అండి ఇంకా ఆయిల్ చేస్తది నీ ఫేస్ నిధి ఆల్రెడీ ఆయిల్ రిలీజ్ అయితున్నప్పుడు ఇంకా నువ్ ఆయిల్ పెడితే ఆయిలీ ఆయిలీ కదా దానివల చిన్న బంప్స్ ఇట్లా వస్తయి పింపుల్స్ అయితాయి
నార్మల్ నేను చాట్జిపిటి అడిగితే ఏం లేదని అంటుంది కదా
లేదు అది నీ స్కిన్ ఏం టెస్ట్ చేస్తలేదు కదా జస్ట్ నకు ప్రెడిక్ట్ చేస్తుంది అంతే
ఉహు మరి ఇప్పుడు ఎట్లా మరి నేనేం యూజ్ చేయ్యాలి
నువ్వు డ్రై అంటే డ్రై సోప్స్ వాడాలి మైసూర్ శాండల్ వాడు డ్రై సోప్ ఆది ఫేస్ వాష్ మంచిగా ఇట్ల కాంబినేషన్ స్కిన్ కి సప్ రేట్ ఫేస్ వాషెస్ ఉంటాయి
ఇప్పుడు నాది కాంబినేషన్ ఆయిల్ నాకు కరెక్ట్ అర్థం కావట్లేదు నా ఆయిల్ ఫార్మ్ అయితుంది
సో నువ్వు ఏం చేయాలంటే నా మాల్కి వెళ్ళినప్పుడుళలక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు అంటే శాంపిల్స్ ఉంటాయి
ఉ
సో శాంపిల్స్ ఉన్నప్పుడు యు హేవ్ టు టెస్ట్ అన్నమాట నీ స్కిన్ మీద అర్థమైందా
అవునా